హలో
హలో చెప్పురా
అక్క ఏం చేస్తున్నావ్ అక్క
నేను కూర్చున్నా చదివేసి నువ్వు లేదు ఇప్పుడేం చదవట్లే ఓ ఎంత సేపు చదువుతావు డైలీ
డైలీ ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు
ఉహూ మీ అక్కనడిగితే ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు మరి
ఆ లేదు ఎగ్జామ్ అది సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తే ఎగ్జామ్ ముందు చదువుతా ఒకవేళ అది టఫ్ ఉంటే ఇంకా ఓ వన్ వీక్ నుంచి స
సరే సర మీ అక్క నీ అడు టాఫర్ అంతా చెప్పిస్తుందిగా
వా ఏం చల్తుందిక్క నా అద్దెల్లు అంటుంది
నిజం క్లాస్ లో మీ యంత అక్క టాపర్ ఎవరు ఉండరూ అంత ఇంటెలిజెంట్ తెలుసా మీ అక్క ఏం అడిగినా అట్లే విత్తిన్ సెకండ్స్ ఆన్సర్ చెప్తుంది తెలుసా నువ్వు అలా ఉండాలి నేర్చుకో మీ అక్కను చూసి సరేనా అన్ని సబ్జెక్ట్సు ఏదో ఒక టి రాదంతే మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఆమీకి ఆ
మాకే అంత
ఏమన రాకపోతే చెప్పించుకో ఇగ్నోర్ చెయ్యొద్దు అయినా పెద్దవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది ఇంకేంటి తిన్నావా హలో హలో వినిపించట్లేదా నెట్వర్క్ ఇష్యూనా హలో హలో హలో మాట్లాడరా హలో నాకు వినిపించట్లేదు